హలో
హలో
అ
హలో
హలో ఎలా ఉన్నావు?
మ్ బాగున్నా. నువ్వు బాగున్నావా?
ఆ బాగున్నా. ఏం చేస్తున్నావ్?
ఏం లేదు. హౌస్ డిజైన్స్ చూస్తానా. పిన్ ట్రస్ లో ఇట్లా ఏమన్నా ఇంటి, ఇంటీరియర్ డిజైన్స్, ఎక్స్టీరియర్ డిజైన్స్ చూస్తా ఉన్నా ఏమైనా వెతుకు దొరుకుతాయేమో అని.
హౌస్ డిజైన్సా ఏమైనా కొత్త హౌస్ కట్టాలి అని ప్లాన్ చేస్తున్నావా?
ఏం లేదు ఇప్పటికి కాదు. కానీ, ఫ్యూచర్ లో నా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలో అని ఆలోచిస్తుంటే, ఇంగ పిన్, పిన్ ట్రెస్ట్ లో చూద్దామని చూస్తా ఉన్న.
ఓహో నైస్. మరి నీ డో నీ డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి?
అంటే ఫస్ట్ చాలా నాచురల్ లైట్ కావాలి లైట్ అంటే నాచురల్ అంటే ఇగ జస్ట్ సన్ రేస్ పడితే ఇంకా టెర్రెస్ పెద్దగా ఉంటే చాలు
అంటే బిగ్ విండోస్ అన్నమాట కదా!
మ్ అవును. ఇంకా మార్నింగ్ సన్ లైట్ డైరెక్ట్ గా వస్తే, కొంచెం విటమిన్ డి దొరుకుతుంది కదా! బాగుంటుంది.
బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అవుతుంది.
మ్ అవును మరి నీ డ్రీమ్ హౌస్ ఎట్ల ఉండాలి?
నా డ్రీమ్ హౌసా! ఒక టూ ఫ్లోర్ హౌస్ ఉండాలి. టెర్రెస్ గార్డెన్ ఉండాలి. స్మాల్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి.
మ్ స్విమ్మింగ్ పూల్ అంటే, చాలా రిచ్ ప్లాన్స్ ఎ. చాలా రిచ్ అనుకుంటా.
డ్రీమ్ గదా ఎంతైనా రిచ్ గదా
మ్మ్ కదక్టే లే ఉండాలో
మరి హాల్ ఎలా ఉండాలి
అ బాగా స్పేషియస్ గా ఉండాలి మా ఫ్యామిలీ లో చాలా మంది జనాలు ఎవరనా వస్తే అందరు ఒకే చోట పనుకునేటట్టు ఉండాలి ఫ ఫ్యామిలీలో అందరం కలిసి కూర్చోడానికి తినడానికి హాల్ కొంచెం స్పేషియస్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటాను
ఉ నాకైతే నా హోమ్ లో థియేటర్ రూమ్ కావాలి
అంటే మూవీస్ కోసమా బాగుంటుంది హోమ్ థియేటర్ అంటే ఇంక జస్ట్ థియేటర్ లో చూసినట్టే ఉంటుంది
అవునవును వీకెండ్ లో ఎంజాయ్ చేయొచ్చు కదా థియేటర్ ఫీలింగ్ వస్తుంది బయట వెళ్లాల్సిన అవసరం గుడుండదు
మ్మ్ అవును మంచి ప్లాన్స్ ఉన్నాయిలే నీ కి మంచిగా ఆలోచించి పెట్టుకున్నా
ఇంకా కిచెన్ ఎలా ఆలోచించావు
అంటే మోడర్న్ కిచెన్ స్టోరేజ్ ఎక్కువగా ఉం ఉండాలి ఇప్పుడెవరనా వస్తే అన్నీ బయట బోగులుంటే ఏమనుకుంటారు జనాలు
అవున్లే ఎంతైనా కిచెన్ బాగా చేయించుకోవాలి ఎందుకంటే అమ్మకి మెయిన్ థింగ్ కిచ్ నే గదా అది బాగుంటే వంట గుడ సేకి ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మకి
కబోర్డ్స్ లో వెళ్ళిపోతే అంతేమీ గలీజ్ కని కంపీదనమాట
ఆ అవును మరి బాల్కనీ గురించి
మ్మ్ బాల్కనీ గుడ ఉండల అది గుడ చాలా పెద్దగా బాల్కనీ ఉండల ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్ సు కుర్చోని కాఫీ టీ మిల్క్ తాగేకి బాగుండాల
కాఫి తాగుతావా నువ్వు
ఉమ్ కాఫీ బుక్స్ అండ్ ఈవినింగ్ సన్సెట్స్ చాలా అసలు ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో
పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఇది
మ్మ్ నువ్వు టెరేస్ గార్డెన్ అన్నావ్ కదా ఏం ప్లాన్స్ పెట్టావు
నాకు చాలా రోసెస్ అంటే ఇష్టము రోసెస్ జాస్ మీన్ వెజిటబుల్స్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం నాకు
ఓహో చిన్నప్పుడు నువ్వేమి పూలు పెట్ కునే దానివి కాదు గదా ఇప్పుడేం అంతొచ్చేసింది
ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు రోసెస్ అంటే అందుకే ప్లాంట్స్ రోసెస్ ప్లాంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది
త్తౌ విజిటేబల్స్
క్యారెట్ బీట్రూట్ పొటాటో ఫ్రెష్ గా ఉంటాయి గదా వెజిటేబుల్స్ హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్
అవున్లే గుడ్ ఐడియా బయట అంతా కెమికల్స్ వాడి పెంచేస్తాన ఇంజెక్షన్స్ అంతా వేసి పెన్ చేసాన దన్ని
మళ్ళీ హౌస్ కరే ఎలా ఏమని డిసైడ్ చేసావు
అంటే హౌస్ వచ్చి స్కై బ్లూ వైట్ ఉంటే బావుంటుంది రాయల్ లుక్ వస్తుంది అనుకు టాన్న
ఆ ఎలిగెంట్గా కూడా ఉంటుంది అది కొంచెం లుక్ ఇస్తుంది
అవును ఇంకా నువ్వు ఎట్లా అనుకుంటున్నావ్ హౌస్ కలరు
నేను ఒక బేబీ పింక్ అండ్ వైట్ గ్రే ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం
మ్ హు అంతేలే ఎంతన్నా అమ్మాయి కదా అన్ని గర్ల్ థింగ్సే వస్తాయి ఎప్పుడు పింక్
అంటే మోడ్రన్ లుక్ గూడా వస్తుంది కదా దాంతో
మ్మ్ అంతే అంత డార్క్ పింక్ కూడా అంతేం బావుండదు లైట్ పింగ్ బానే ఉంటుందిలే
ఇంకా హోమ్ ఫీచర్స్ స్మార్ట్ హోమ్ ఫీచర్స్ ఉంటాయా
ఆ ఇంకా అవి ఖచ్చితంగానే అవి కఖచ్చితంగా అంటే ఇంకా స్మార్ట్ లాక్స్ అ ఆటోమేటిక్ లైట్స్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ అంటా ఇవన్నీ ఖచ్చితంగా వేపిస్తా
ఎట్టు ఇంకా ఇంక మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కదా వాయిస్ కమాండ్స్తో కంట్రోల్ చెయడము అంతా
మ్మ్ అవును అస్సలు ఇంకా మనుషులు చాలా లేజీ చేసా అన్నది
అయినా ఒక్కొక్కసారి నీకు హెల్త్ బాలేనప్పుడు నీకే కదా యూజ్ అవుతుంది
అది కూడ అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయ్లే అట్లేం లేదు లేవని
ఇంకా రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏమైనా పెడదమా లైక్ సోనర్ సోలార్ ప్యానెల్స్ అల అ
ఉమ్ అవి పెట్టాల్సిందే ఎందుకంటే కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉంటే ఈ ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది అంతా హెల్ప్ అయితయి ఇవంతా మనం మళ్ళా ఇది స్మార్ట్ టెక్నాలజీస్ కిందనే వస్తుంది ఎలక్ట్రిసిటీ సే చేయొచ్చు వాటర్ సేవ్ చేయొచ్చు మన ఫ్యూచర్ జనరేషన్ కి
మ్మ్ అవును చానా యూజ్ అవుతుంది మాకు అది
మ్మ్ ఎలక్ట్రసిటీి బి ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గుతాయి కదా
అవునవును చనా యూస్ అవు తుంది మరి స్టడీ రూమ్ ఎలా ఉండాలా వద్ద
అవును అది ఖచ్చితంగా ఉండాల ఎందుకంటే చదువుకునేటప్పుడు అంటే ఎన్విరాన్మెంట్ సైలెంట్ గా ఉంటేనే చుట్టుపక్కల సరౌండింగ్ సైలెంట్గా ఉంటేనే చదువుబుద్ది అయితుంది నాకు పెతి
నాకైతే లైబ్రరీ రూమ్ ఉండాలి ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది లైబ్రరీ రూమ్లో
మ్ ఏమి బుక్స్ అంటే చాలా ఇష్టమా
చాలా ఇష్టం నాకు
మ్మ్ అంటే అప్పుడు వాల్సు కి అన్ని బుక్స్తో ఫిల్ అయిపో తయ్ అన్మాట అంత ఇష్టం ఉన్నప్పుడు
అంటే ఇంకా నాకి స్టోరీస్ నావెల్స్ అంటే చాలా ఇష్టం ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నింబయ లంతా
అవును ఇంకా గెస్ట్ రూమ్ కూడ ఉండాల కదా
ఆ ఉండాలి ఖచ్చితంగా ఇంకా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి యూస్ అవుతుంది కదా వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు మేము కంఫర్ట్ గా ఉండొచ్చు వాళ్ళకి ఫ్రెండ్లీ ఫ్యామిలీ అనేది బాగ ఉంటుంది కదా
ఉమ్ అవును నిజమే
మరి హౌస్ సిటీలో ఉండాల లేక విలేజ్ సైడ్ ఏమన్న ఉండాల్లా
నాకైతే నేను ఎక్కువ విలేజే ప్రిఫర్ చేస్తాన్ అనమాట
ఎందుకలా
అంటే విలేజ్ లో ప్రశాంతతా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి ఫ్రూట్స్ దొరుకుతాయి ఆడ చుట్టుపక్కల అంటే నై నైబర్స్ కూడ బాగా మాట్లాడతారు సిటీస్ లో అట్లా లైఫ్ ఉండదు కదా పొల్యూషన్ కూడ తక్కువే విలేజ్ లో
సేమ్ ఒపీనియన్ నాది కూడ చాల అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది
ఉ
ఇంకా బర్డ్స్ సాౌండ్స్ అయితే లేవగానే మార్నింగ్ మార్నింగ్ చాలా హమ్మింగ్ గా ఉంటాయి
అవును ఇంకా ఇక్కడ సిటీస్ లో అయితే చూద్దామన్న కూడ ఒక్క పిచుక కూడా ఆ ఉంటదన్నమాట
అవును ఇంక ఇంక ట్రాఫిక్ గురించి వెహికల్ సౌండ్స్ అ దానికన్నా చాన చిరాకు వచ్చేస్తుంది
ఉమ్ అ అందుకే దానికంటే అసలు విలేజ్ లో ఉండడమే బెస్ట్ అనమాట ఆల బెటరు
చాలా అంటే చాలా ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ లో ఇంపార్టెంట్ ఏంటి అని అనుకుంటావు నువ్వు
అంటే క్వాలిటీ ఉండలో మనం ఏం మెటీరియల్ యూస్్ చేసాం కూడా క్వాలి లిటి ఉంటే కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది లాంగ్ స్పాన్ వస్తుంది దానికి మనం చీప్గ వాడి ఇల్లు కట్టుకున్నాం అనుకో అది చాలా ప్రాబ్లం అయింది తుంది కదా ఫ్యూచర్ లో
అది నిజమే చీప్ మెటీరియల్స్ యూస్ చేస్తే షార్ట్స్ పామ్ లోనే అన్యూస్ఫుల్ అయిపోతాయి అ మొత్తం
అవును మన జాగ్రత్తలో మన మనం ఉంటే మనకి ఫ్యూచర్ కి కూడ పనికి వస్తుంది సేఫ్ టీ ఉండాల కదా ఫస్ట్
ఆ అది నిజమె ఫస్ట్ నాకు తెలిసి మెయిన్ హోమ్ లో మాకి ఒక గుడ్ వెల్ వెంటిలేషన్ అనేది చాల అంటే చాలా ఇంపార్టెంట్ కదా
అ ఉ అవును అసలు వెంటిలేషన్ ఉంటే బాగ ఉంటుంది లైటింగ్ వస్తాగా గాల్ వస్తా అసలు విండోస్ లేకుంటే అసలు ఎట్ల ఉండలేం
విండోస్ వే వెర వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా విండోస్ ఉండలా
ఉం అవును
మరి ఆర్కిటెక్ట్ ని ఏమన్నా హైర్ చేస్తావా
ఆ డెఫినెట్ గా చేయాల ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్ డిజైన్ బెటర్ గా ఉండాలి కదా అందుక మంచి ఆర్కిటెక్ట్ ని హైర్ చేస్తా
నాకు కూడా అలానే అనిపిస్తుంది ఎందుకంటే తను ఒక ప్రొఫెషనల్ డిజైనర్ మనం చె అే మ మనకుండే ఐడియాస్ తనకి షేర్ చేస్తే తను కూడా ఇంకా ఐడియాస్ ఇస్తాడు ఇంకా మా హౌస్ని ఇంకా డ్రీమ్ హౌస్ గా చేసుకోవచ్చు మేము
ఉ అవును ఒక రోజున్న మన డ్రీమ్ హౌసెస్ నిజం అవ్వాలి ఒక్కరోజుక్కీ
పక్కా అవుతుంది గట్టిగనుకో పక్కా అవుతుంది మన హౌస్
ఉ అప్పుడు హౌస్ వామింగ్కి అందరినీ పిలుస్తా అందర్నీ పిలుస్తా
ఫస్ట్ ఇన్విటేషన్ నేనైతే నీకే ఇస్తా నువ్వు ఇస్తావ్ కదా
ఇస్తా బైతెవే థ్యాంక్ యూ
మరే ఇంకా
ఇంకేమి ఏం చేసినారు తినేకి ఇంట్లో
నేనా ఆ అన్నము పప్పు పాలకు ఎన్నా చేసినా నువ్వేం డిన్నర్ ప్రిపేర్ చేసావు
మా ఇంట్లో అన్నము కూరాకు పప్పు ఇంకేందో అబోటి అ అంట బోటీ చేస్తన్నారు ఇంకేన్నో స్వీట్ చేస్తన్నారు ఇప్పుడ ఏ పైన ఆ మ రెలెటివ్స్ వచ్చి ఉంటే అందరు కలిసి వడియాలు మురు ప్పులు వేసి వస్తేది కిందకి
అవునా బోటి అంటే నాకు తెలిసి అది నాన్ వెజ్ ఏమో కదా
నాన్వెజే అది పండగప్పుడు మేక కోసింటాం కదా దాంట్లో ఓ
స్పేర్ పార్ట్ అది
ఆవును అది అట్లా పెట్టుకొని నా రిలేటివ్స్ కి పిలిచి ఆహా నాకు అలవాటు లేదు నువ్ తింటావా
లేదు నేను తినను ఇంకా ఆ గోట్లో ఏంస్ పేర్పటుచు తినవు నువ్వు ఏం తింటావు
నేను అసలు మాటనే అంత ఇష్టం లేదు నాకు ఊరిక ఒక పీస రండ్ పీసులు తింటా అంతే అంతేమి ఇష్టం లేదు నువ్వు తింటావా
అలా మటన్ కూడా నేను కొంచం కొంచమే తింటా ఇంకా ఐ ప్రిఫర్ అదే చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను మటన్ కన్నా
ఉ సరే అయితే మా అమ్మ పిలుస్తాది మల్లి చేస్